హలో ఆ? అయితే, దసరా టైమ్ లో పెద్ద గాలివా న వచ్చి చెట్టు రెండుగా ఇరిగిపోయిందా మా మావిడి చెట్టు నానిచ్చితార్థం అయిపోయినాంక
అయ్యో!
పదకొండు నిశ్చితార్థం అయింది. అక్టోబర్ పన్నెండు నైటు ప పన్నెండు పదమూడు ఫుల్ వర్షం పదమూడో రోజు వెంచి
లేడీస్ కి ఇవి బాలే గుర్తు ఉంటాయ్. అబ్బా ఇది పెళ్ళి రోజు ఎంగేజ్మెంట్ గుర్తుకుంటాయి, కానీ హస్బెండ్కి గుర్తుకుండవు. అయి గుర్తుండువు ఆక్కడ కూడా గుర్
అవును. కానీ నేను పట్టించుకోనలేను నేను నా పెళ్ళికే నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేదు కాని ఇంకా ఏమంటారు ఆ మొక్క అట్లా ఇట్లా విరిగిపోయింది, ఇంకా అది కొన్ని సి అప్ సిగ్నల్స్ నేచర్ ఇస్ ఇస్తదండి. మనం అది అర్థం చేసుకోం
మరి దానికి సంబంధించిన విత్తు విత్తనం ఏదో దాన్ని డ ఎక్కడ సేవ్ చేస్ పెట్కోలేదా మీరు దాన్కొ
ఇంకా మేము ఏమీ సేవ్ చేసుకోలేదు, అంటే ఏమైందంటే? ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ ఫిబ్రవరిలో మొగ్గలేసిందండి. ఆ ఫిబ్రవరిలో పూత వచ్చిందండి. అయితే నా పెళ్లి ఏమైందంటే పోస్ట్పోన్ అయిందనమాట. వీళ్ళ నాన్నగారు చనిపోయారు మళ్ళీ అదే అక్టోబర్ మంత్ న్త్ లో వీళ్ళ నైన్ట్ నైన్టీత్ కో ట్వంటీన్త్ కో ట్వంటీ నైన్త్ ఆ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సిక్స్త్ మ్యారేజ్ ఇంకా మేము ఆ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ కాదు అక్టోబర్ అయిపోయి నవంబర్ ల మ్యారేజ్ కార్తీక మాసం ల ట్వంటీ సిక్స్ వీళ్ళ నాన్న చనిపోయిండు సో మేము దాదాపుగా ఎనిమిది నెలలు పోస్ట్ పోన్ చేసినం
అయ్యో ఆ ఉగాది మార్ ఉగా ఉగాది వరకు ఉన్నది సంవత్సరం అట్లాగే కంటిన్యూ అవుతది
ఆ సో ఉగాది ఉగాది వెళ్ళిపోవాలనుకోని చేసినం ఫిబ్రవరి ఫిబ్రవరి లో ఇంకా పూత వచ్చింది మార్చ్ నైన్త్ మా మ్యారేజ్ అయితే అప్పుడు విజయవాడ విజయవాడ బ్యాచ్ మొత్తం వచ్చి ఆ చెట్టు మొత్తం ఇ పండ్ల కోసం కాయల కోసం ఆ ఫుల్గా తొక్కి చెట్టు ఆగం చేస్తే ఆ తర్వాత ఇక చనిపోయింది ఇంగా ఆ ఆకు లేకుండా ఏం లే లేకుండా ఇంకా ఇక మా నాన్న ఉంచ బుద్ధి కాలేదు ఇక మొత్తం తీసేసిండు ఇగ అట్లా అయింది
పాపం మాకు కూడా మ్మొన్న అండి పక్కనే పెద్ద మావి మామిడి చెట్టు ఏదో తెలియదు కానీ ఈ మా వీధిలో ఉన్నోళ్ల చుట్టూ పూత ఒక నాలుగైదు వీధులకు అదే మావిడాకులు ఇస్తుంది ప్రతి పండక్కి ఆ మా ఇంటి మీదకిస్తిస్తారు అయితే వాళ్ళు సింగల్ ఫ్లోర్ ఉండే ఇల్లు ఉండే వాళ్ళ ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకొనికి చెట్టును కూల కొడుతుంటే నాకైతే బాధ అనిపించింది బాధ అని చేయలేదు అంత పెద్ద చెట్టు కొట్టేస్తున్నారు కనీసం దాని పీకి వేరే దగ్గ నాటే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే చాలా పెద్ద చెట్టు అది వైర్లు అన్ని అడ్డం ఉన్న వైర్ లో అన్ని అడ్డంగాన్నాయి కానీ చాలా పెద్ద కాయలుగా కాస్తున్నాయి అండి అది కూడా తీయటీ చెట్టు అది కూడా ఎంత నీడుంది అక్కడ ఆకులు రాలినా రాలినాయ్ కానీ ఎంత నీడు వచ్చేది చల్ల గాలి వచ్చేది ఆ గల్లిలో కూర్చుంటే మేము అంత చెట్టు కొడతా ఉంటే అసలు పానం ఉసురు మంటుంది అంత చెట్టు పెరగాలంటే చాలా టైం అండి ఎందుకంటే ఎవడైతే మామిడి చెట్ మామిడి చెట్టు ఎవడైతే నాటుతుండో వాడు దాని కాయ తినడు ఎందుకంటే అంత టైం పడుతది అది ఓ నలభై యాభై ఏండ్లు అంత పెద్దగా ఇప్పుడుంటే ఇప్పుడుంటే హైబ్రిడ్ చెట్లు వచ్చినాయి చిన్న గుండగానే సంవత్సరం రెండు సంవత్సరలు పూత పూస్తుంది గాని నాచురల్ గా అయితే అది అట్లా ఉంటదు కాపు అది
అవును అవును అవును మేము కూడా అదే మేము ఆ ఇంటికి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా పెద్దనాన్న విజయవాడ నుంచి ఆ పండ్లు తెచ్చిండు విజయవాడ ఫేమస్ కదండి న్యూజ్ వీడు ఇట్లాంటి పండ్లు రసాలు చాలా దొరుకుతాయి కదా అ ఒక బట్ ఆ బంగినపల్లి ఉమ్ అక్కడ తోటలు ఫేమస్ కదా మా పెద్దనాన్న ఒక పెద్ద బాక్స్ లో తెచ్చిండు అన్నమాట ఒక రెండు ఫ్యామిలీస్ చేస్తే అందులో అప్పుడు నేను ఐదో ఆరో చదువుతుంటే నేను ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత చెట్టు కాయలు కాయడం మొదలు పెట్టింది అంటే ఆరు ఏడు సంవత్సరం సంవత్సరాలు పట్టింది ఆ చెట్టును నాటుకొని కాయ వచ్చేసరికి అట్లా
ఉమ్
అట్లాంటి చెట్టు పెళ్ళికి అంటే ఆ ఒక మాట లో చెప్పాలంటే పదకొండేళ్ల అప్పుడు పెట్టిన మొక్క నా నాకు ఇరవై ఏళ్ళు వచ్చేసరిగా మొక్క చచ్చిపోయింది
మరి చూడండి ఇంకా అంటే ఇరవై ఏళ్ళు బతికింది ఆ చెట్టు అంత పెద్దగా అయ్యేసి ఆ ఇంకా అది ఇంకా ఇంకా ఇంకా పెడితే ఇంకా లావు అయి
హో అమ్మా చెట్టు పోయినందుకు అందరుూ బాధపడ్డారు అసలు కాలనీలో ఏడు ఎందుకంటే అప్పటి వరకు అలకపూరి కాలనీలో అంటే అంటే ఆ మా అమ్మ వాళ్ళ ఏరియాలండి గానీ ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఏమి ఇరవై లో ఇరవై ఐదు ఇండ్లు పైనే ఇప్పుడు వంద ఇండ్లు అయినాయి ఆ అన్ని ఇంలలో ఎవ్వరికి మావిడి చెట్టు లేదు
ఆ
అది
ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు అది ఇంట్లో పెట్టుకు పెచ్చుకోనినికి బాధలేదు కానీ అదిే ఏమైతాది అంటే కాంపౌండ్ వాల్నీ విరగోట్టేస్థాది
అవును అదొక ప్రమాదం అందుకోసమే వేప చెట్లు కూడా కొట్టేశారు
వేప చెట్టు అట్లా చేయదు కానీ ఎందుకంటే వేప కే లోపలికి వెళ్ పైకి రాదు వేరు వేపు చెట్ల నుంచిే ప్రమాదం కొబ్బరి చెట్టు నుంచే ప్రమాదం ఉంది ఈ మామిడి చెట్టు నుంచి ప్రమాదం ఉంది ఇగా మరి చెట్టు నుంచి కూడా అలాంటి ప్రమాదం కో మరి చెట్టు ఎవరు ఇండ్లలో పెంచుకోరు
అవును
రావిచే రావిచట్టు అది ఎక్కువ గుళ్ళల్లో అది గోడలో మీద కూడా మొలుస్తాది
ఆవు గోడలు మిద్దల మీద మొలుస్తాది
అది ఏంటంట ఆ కాకులు పిట్టలా అవి మామిడి అది రాయి కింద పండు ఉంటు పైగా తినేసి ఎక్కడివి అక్కడ విత్తులు వదిలేస్తాయి వదిలేస్తాయి కాపోతే ఆ చెట్టు చాలా మంచిది అండి చాలా పాజిటివ్ నె్ ఎనర్జీ వస్తుంది దాని నుంచి దాని కింద కూర్చుని చాలా ప్రశాంతంగా ఉంటంది అందుకే ఆ గుళ్ళ లో ఎక్కువ అదే పెడతారు గవే ఉంటాయి ఎక్కువ
ఎక్కువ ఆక్సిజన్ని ని రిలీజ్ చేసే మొక్క
ఆ బాగా బాగుంటది ఒక రకమైన అందుకే మన చూడండి బోడి వెళ్తే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది ఎందుకంటే ఆ చెట్టు నుంచి
అవును అవును
మళ్ళా దాని చుట్టూతో తిరిగి అదేదో దారాంగా కడతారు కద మో కుల్లగా అదొ ఒక రకమైన సైంటిఫిక్ రీజన్ ఉంది దా దాని కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది
అదే భక్తి దారలు చుడతారు ఉ
అదే కొందరికి పిల్లలు కావాలని
అవును అవును సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు రావిచట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు
ఆ అట్లా ఒక ఈ భలే ఉంటదిలే ఆ చెట్టు కూడాడా టైం పడుతది ఇంగా మరి చెట్ మరి చెట్టు అంటే అ ఊళ్లలో ఉంటుంది దాన్ని రాత్రి పూట దాని దగ్గర ఉండకూడదు దయ్యాలు ఉంటాయని
అవును అవును నైట్ పూట పడుకోవద్ద అని కూడా చెప్తారు
కానీ ఇప్పుడు ఊర్లోలో ఐ అతే అసలు ఎండపో ఇట్లాంటి ఎండాకాలం వస్తే ఊర్లల్లో నీకు గుర్తుందో లేదు ఎవ వరి ఇంటి ముందులు వాళ్ళు అలా పడుకుంటా ఉంటారు ఇప్పుడు దొంగల బయ్యాలు కూడా అంత పట్లో లేవు
దొంగలు భయాలు లేవు పాారు లేవు ప్రశాంతంగా ఇంటికి ఓ కుక్క ఉండేది ఆ అసలు కాంపౌండ్లే చక్కంగా ఉండవు దోర్లు సక్కగా ఉండవు ఎండాక ఏడు గంటల ఏ ఏడు గంటల దాకా నా గూట్లో దీపం పెట్ పెట్టేసరికి కడుపుల మెతుకుబడేది మంచిగా ఎనిమిదింటికల్లా. ఎనిమిదింటికల్లా పడుకునేది. కోడి కూడా గుయక ముందే ఆ ద మూడున్నర, నాలుగు గంటల క. ల్లా లేసి మంచిగాని ఏడు గంట్ల కల్లా, తి మళ్ళీ ఏడు గంట్ల కల్లా తినేసేటోళ్ళు కూడా మళ్ళీ. పొద్దునట్టు.
ఆ ఎట్లా ఉండేదంటే ఏడు, ఎన్నర అయితంటే ఆకలి వేసేది అప్పటిదాకా ఆడుకు. మేం పిల్లలం కద మేము ఆ వయసు. లో ఎన్ని ఆటలు ఆడుకునేదో, ఎన్ని ఆఫ్లైన్ గేమ్స్ ఆడుకుండెదొ కబడ్డీ ఆడు. కొని, ఎన్ని ఆడుకొని అలసిపోయి తినేసి కాల్, జెతులు కడుకొని తినేసి. ఆ ఆ చందమామ చూసుకొని ఆ కథలు విన్. కుంట ఆ కథలు చెప్పుకుంటూ బయట పడుకుంటే ఆ కథలు, ఆ గాలి. అలా నిద్రపోయేది పొద్దున్న ఏడయినా కూడా లేచేది కాదు ఆరున్నర, ఏడు.
అసలు అది ఎండాకాలం లాగా అనిపించేదాండి మంచిగా.
ఆ బో ఇంత వేడేక్కడదండి బాబు ఇంకోటి ఏందంటే ఈసారి బయటపడు. ఇప్పుడంటే ఆరు గంటలకు, ఏడు గంటలకేంచేసేది వాటర్ జల్లి చల్లబరిచేది.
ఆ, ఆ అసలు ఇప్పుడు ఇంటి చుట్టూ నాపబండలని. ఆ బండలని, ఈ బండలని సిమెంట్ గచ్చులని ఇట్లా వేడెక్కిపోయింది అప్పట్లా మంచిగా. కల్లాపి జల్లుకుంటే ఆ. కల్లాపి జల్లుకొని వారం, వారం మట్టి అరువు, అరువు ఏమో అంటారు కదా. ట్లేనేదా అలుకుతుంటే ఇగ వేడెక్కడ ఉంటుదాడా ఇంటి చుట్టూ.
ఆ అసలు అప్ ఊర్లల్లో ఒకప్పుడు ఇండ్లల్లో బండల్ లెవ్. ప్పుడు మట్టినేలా ఉండది గ్రావిటీ ఉండది, గనక వాళ్లకేందంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు ఎప్పుడైతే ఈ వ. అందుకు ఇప్పుడేందంటే, ఈ సిటీలే గాని ఇండ్లల్లో చెప్పులున్ని, చెప్పులు వేసుకుని ఉంటారు ఇళ్లల్లో.
అదే కాద
ఉంటది బక్కగా ఉంటది ఏందో. ఇక్కటి పాదానికి మట్టికి టచ్ అవ్వాలే. మనకి ఏందంటే ఈ బండలు, ఈ మెయినెస్ తుడుచుకోవడం అల్లుక్కోవడం ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా. ఇది అయిపోయింది ఒకప్పుడు ఏందంట మ. నేల ఉంటే వీళ్ళు కటిగా పేదరిక ఉన్నట్టు అనుకునే వాళ్ళు గాని. ఇప్పుడు పని కట్టుకోని మళ్ళీ అలాగ గట్టుకుంటున్నారు ఒక దగ్గర.
అవును
లే వాతావరణం ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ.
ఇంగా ఆ రోజులు చూడలేంలే, ఇంగ అయిపోయింది అమా ఇంగ అది ఏ ఒంటరిగా మా. ఆ మన జనరేషన్ తోటె మన తొమ్మిది, పది ఏళ్ల పిల్లల వయసు. తోటే అయిపోయింది ఇంగేక్కడ.
ఆయి అయమ్ ఆ మట్టిగలు, ఆ గేదలు ఆ. పాడి పంటలు, ఆవులు, బర్రలు, పొలాలు, పంట కాలువలు ఇగవి ఇప్పుడు.
సుంటె గోధూలి వేలంత అందంగుండేవి.
అవునవున అయ్యి అరుసుకుట్ట, అరుసుకుట్ట రావడం దాని వెన.
ఆ అమ్మా అనుకుంటా, మాకు మా మావయ్య గారు ఓ. ఒక్కరుండేవాళ్ళండి వాళ్లకు రెండు ఎద్దులు ఉండేవన్మాట ఆ ఒక. పెద్దోడు ఆ పెద్దోడు పేరు రాముడు, రాముడు కాదు ఒక అందులో ఒక దాన్తిల్తొ నాకు బాగా తెలుసు భీముడు. ఇంకొకడి పేరు కూడా రాముడా రాముడు కాదు. భీముడె అనుకుంటా. ఒక ఎద్దు పేరయితే బాగా తెలుసు భీముడు అని. అది బాగుండేదిలె. ఇంకో దాని పేరేదో గుర్తు రాట్లా. అప్పట్లో ఫొటోలు దిగాలంటే కే కేవలం కుటుంబ సభ్యులు కాదండి. వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న పశు సం ప్రూఫ్ తో సహా ఫోటోలు దిగుతారు. ఇ
అంటే వాటిని అట్లా, అట్లా బిహేవ్ చేసేవాళ్లు కాదు. అది మా ఇదని కాదు ఒక ప్రేమతోటి ఉంచుకున. ఇంకోటి తెలుసా అండి పశువులు మూగజీవాలు ఆ యజమానికి ఏమైనా అయినా అంటే, అవి కూడా చచ్చిపోయేవి.
ఆ చచ్చిపోయేవి గుండె ఆగిపోయి. అసలు అలా తీసుకునే వాళ్ళు. వాటికి ఒక కోడ దూడ పుట్టింది అనమాట ఆవుకి వాటికి. అసలు ఎంత బాగా ఎగురతా అది బలే అనిపిచ్చేది అసలకి. ఇప్పుడే ఎక్కడున్నాయండి కోడే దూడల్లేవు. ఓ ఎద్దులేవు. ఇప్పుడిప్పుడు మళ్ళీ కొద్ది మంది పెద్ద పెద్ద చదువులు చదివి నా ఇంజనీర్లు కూడా, వాళ్ళు ఏం కోల్పోతురో తెలుసుకొని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నేచర్ లోకి అడుగు పెడుతురు. ఫార్మింగ్ చేయడము. ఆ ఇదంతా. సరే ఒక పక్క బిజినెస్ అయితుంది. ఆ
ఇప్పుడు హైబ్రిడ్ వె ఆవులు అవి చి చిన్నగా రెండు ఫీట్లే ఉంటంది అవి పెరగవు. అంతే ఉంటాయి. పుంగనూరు పుంగనూరు జాతి అంటారు వాటిని. ఆ ఒంగోలు సైడు అవి చెంగు చెంగు ఎగురుతాది. పెద్దవైనా అది ఎంత పెద్దగైన అంతే క్యూట్ గా ఉంటాయి ఇంక అవి. ఆడి పిల్లలు బలే ఉంటా టది వంటలు ఒళ్ళో ఎత్తుకొని ఇగ ఇళ్లలో వచ్చి తింటున్నాయి. వాటికి ఒక రకమైన ఏసీలు, ఫ్యాన్ ఇన్లో వాటి బిజినెస్ మామలుగా లేదండి బాబు భలే ఉంటునయి చూడనీకి అది కాస్ట్, కొనుక్కుందామని కూడా కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. మాముూలుతో వారు
అవును. కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి.
రొండేసి లక్షలు, మూడేసి లక్షలు అమ్ముతుర్రు వాటిని. అంటే, అవి ఇంకా బ్రీడు అట్లా తయారి అన్నమాట.
అవును ఆ బ్రీడ్ ఇంగ అంతే. ఇంట్లో పెంచుకునేటట్టే ఇప్ కుక్క పిల్లలు పెంచుకున్నట్టే, వాటిని పెన్ చుకుంటరా అవి ఇంట్లో అంతే మంచిగ తిరుగుతున్నాయి.
మ్ అందుకంటే దానికి ఎక్కువ ఫుడ్ అవసరం ఉండదు. చిన్న ఉంది గనుక చిన్న పొట్ట. ఇగ పెద్దవి గనుక పెద్ద పొట్ట గను ఇంకా ఎక్కువ కావాలి వీటికి.
అదే
ఇంకా ఇవి పాలిచ్చేటివి అంత ఏం లేదు. వాటికి వాటి పిల్లలకు వాటికె సరిపోతాది.
అంతే ఇంకా
ఉంటదు కానీ భలే ఉంటది లే అవి కూడా భలే ఉంటది. ఈ ఎక్కువ అవి మన గోశాలలు పెట్తున్నారు. ఎవరైనా ఆవు సేవలు చేయాలనుకునేల్లు ఉంటే అక్కడికి వెళ్ళి, చేస్తా ఉన్నారు. ఈయన ఉన్నారుగా మన చాగంటి గారిది కూడా గోశాల ఉంటది ఇక్కడ
అవునవునవును.
ఇందులో కూడా ఉన్నాయి. ఎవరైన వెళ్ళి చేయాలనుకుంటే అక్కడికెళ్లి చేయచ్చు. కొత్త పెట్టి చూసుకొని, మాక్కూడ ఇక్కడ అవసిం లో ఒకటుంది. వనంలా అని ఒకటుంటుంది గుడి ఆ ఏరియా పెద్దది కమ్యూనిటీ అది. టవర్స్ దా దాంట్లోనే వ్యక్తసం గుడి ఉంది. గుడి భలే ఉంటదండి విగ్రహం. చాలా బాగుంటది. అందులోనే
నేను కొద్ది రోజులు కృష్ణమాల కూడా వేసుకున్నానండి. నాలుగు నెల్లు
మ్హు
నాలుగు నెలలు వేసుకొని, నామం, తులసిమాల అన్ని వేసుకొని చేసుకున్నాను. మళ్ళీ చాతుర్మాస్యం వచ్చినప్పుడు మళ్ళీ పూర్ణం చేసుకోవచ్చుగాని ఆయన రేపు జూన్ లోనొ జులై లోనొ స్టార్ట్ అయితది ఇక అప్పుడు స్టార్ట్ అయితే ఆ జూన్ జులై ఆగస్ట్ టూ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో అనుకుంటా నవంబర్ డిసెంబర్ జనవరి ఆరు నెలలు అనుకుండి జూన్ లో స్టార్ట్ అయి ద్ది ధనుర్మాసంంలో తీసేయచ్చు అన్ని రోజులు నో నాన్ వెజ్ తినె